హలో ఆ హలో
ఆ ఎ ఎందుకు వినిపించలేదు ఇందాకా.
లో మంటంటా
ఆ ఆ
సట్ ఆ మ్ మ్ ఇందాక నెట్ అయిపోయింది నేనేం వైఫ్ వైఫై కనెక్ చేసుకోవాల
ఆ ఏంద ఆ పాప ఏడుస్తుంది.
మంచం ఎదురించని బ దండం అందింది ది బయట కూర్చొన్నం బట్లు లాగుతా ఉంది ఇంగ వచ్చి నా భుజానికి ముక్కు ముడుచుకుందాను. కొంట
ఉ
ఇంకేంది
ఆ
ఏం చేసావు ఈ రోజు.
ఈ రోజు ఆ మటన్
ఆహా
ఆ
మాకు మటన్ తెస్తానని వెళ్ళి ఇంకా దొరకలేద అని ఎగ్స్ తెచ్చిండు.
ఆ
ఇందా మరి ఏం చేసుకున్నారు ఇప్పుడు
ఎగ్ ఎగ్ కర్రీ చేసుకున్నాం.
ఆ
ఇంక కాశవిిక బర్త్డేకి వెళ్లినం మటను
ఆ హ్మ్ పో మొన్న రాళ కొను కొలా తె నళ్ళ
అందులో మేకప్ కిట్ ఎక్కడుంది
ఉండదా
ఆహా
హ్మ్
తీర్ణలకి పిచ్ పిచ్ చ్చీ ఉంటయి
మ
కొనుక్కుంది ఏబిసిడీ లు అంటిచ్చేది ఒకటి కొనుక్కుంది లైట్ ఒకటి కొనుక్కుంది హ్మ్ ఒకటి బి వేర్ కొను కొన్ని
హ్మ్
క్లిప్పులు దాండాలు ఆయి కొనుకుంది అయ ఏవి రూపాయ అయినయ్
హహా
హ్మ్
ఇది ఇప్పుడు టెన్ మినిట్స్ మాట్లాడు తేనా
ఆ అంతే కాపోతే క్లా క్లారిటీగా ఉండాలి డిస్టర్బెన్స్ లేకుండా అని చెప్పారు హ్మ్ అలాంటి ఏ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట
హ్మ్
వాళ్ళు ఫిల్టర్ చేస్తారంట మనం మాట్లాడిన కాల్సు
ఒక ఫోన్ గాని చేయలే అనా ఓకే మరి ఇంట్లో వాళ్ళు మాట్లాడుతా ఉంటారు కదా ఎలా
అదే రు వినిపిస్తాయి మరి మాల ఇకా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ లో ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి పక్కన అని చెప్పారు
ఓకే
ఆ
అ
దాని కోసం చూస్తా ఉంటేయి లేట్ అయితావు
ఆ ఇంట్లో పిల్లలు ఎవరో ఒకరుు మాట్లాడుతానే ఉంటారు ఇక పది రూములు ఉన్న రూమ్ ఏమంటారు ఇల్లుయితే పోయి మ మాట్లాడుకోవచ్చు
ఆ పదిరుములు అన్నా గాని అక్కడ పిల్ల అతంద టెన్షన్ అంతా ఆ మనసు అంతా పిల్ల మీదవ అండి ఇదిగా
ఆ అదే అ అతే కరట్
ఉ నేను నిద్ర పోయేటప్పుడు పిల్లలు నిద్ర పోయేటప్పుడు ఎప్పుడు మాట్లాడుకోవ మా అమ్మాయినిద్ర పోతే ఏడు ఏనిద్ర పోతే డా అవన ఎత్రరు బాద్దు
అ అ ఉ మ్ ఆ అన్
మ్
అ వీణ్ణి కూడా చేస్కోమనకూడదు ఒక రెండు వేలొస్తాయన్ చెప్
ఇది ఏమో చెప్పాలి మరి
ఆ
ఆ
ఆబ్బాయి ఎవరితో మాట్లాడతాడు తెలియనోళ్లతో మాట్లాడ్ ద మనిద్దర్
ఆ
అవును
ఐదుగుర్తొ మాట్లాడ డాలి ఈ టాస్క్ అయిపోవాలంటే
ఐద్గుర్తోనా
ఆ
సరెగని కరి కరెక్ట్గా టెన్ మినిట్సే మాట్లాడాల లేక్ తక్కువ మాట్లాడిన ఓ
తక్కుగాదట కనీసం టెన్ మినిట్ సంట టెన్ మినిట్స్ కంటెక్కువ మాట్లాడొచ్చు కాం తక్కువ్గా తీస్కోదంట అహ తీస్కోరంట యాక్సెప్ట్ చెయ్రంట
మ్మ్
ఆమ్
ఉమ్ అవును
నిద్ర పోలా మధ్యాహ్నమ్
ఆ హలో పెయా పెయా వస్తు